గుడ్ ఈవ్నింగ్ అండి.
గుడ్ ఈవ్నింగ్ అండి
ఎలా ఉన్నారు?
నేను బాగున్నాను మీరు బాగున్నారా?
ఆ బాగుర్నాను. మీకు ఈ సోషల్ మీడియా గురించి ఏమన్నా ఐడియా ఉందా?
ఆ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటు గురించి ఐడియా ఉంది. ఈ ట్విట్టర్ అలాంటి వాటి గురించి అయితే తెలియదు.
ఆ మీరు వీటిలో ఏది బాగా యూజ్ చేస్తరు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, టెలిగ్రామ్.
క్కువ్ యుస్ చేస్తా.
ఉమ్ నాక్ టెలి గ్రామ్ కూడా ఉన్నాయా?
ఉమ్
టెలిగ్రామ్ కూడా ఉందా ఆ మీక్ ఈ సోషల్ మీడియా వల్ల ఉమ్ అం అంటే మీకు బెనిఫిట్స్ ఉన్నాయా? లేదంటే ఏమన్నా ఉమ్
ఉమ్ ఇంస్టాగ్రామ్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాకి
ఉమ్ అంటే అప్డేట్స్ అన్ని మీరు న్యూస్ ఫాలో అవుతారా లేదంటే ఏ ఇన్స్టాగ్రామ్స్ లో అలా వచ్చేటివి చూసి ఫాలో అవుతారా?
ఆ న్యూస్ ఫాలో అవుతాము వచ్చేవి ఫాలో అయితా ఉంటాము
ఉమ్ అంటే ఈ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ లో మీకు పెడితే ఇట్లా ఇట్లా ఏదైనా పోస్ట్స్ అలా పెడతారా?
ఆ పోస్ట్ అంటే కొత్త మూవీస్ గురించి పెడుతూ ఉంటాను నేను ఎక్కువగా
ఉమ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేడీస్కి ఉమ్ చ్ అంటే సేఫ్ కా సోషల్ మీడియా అనేది అంటే పర్టికులర్ గా ఇన్స్టాగ్రామే గాదు సోషల్ మీడియా ఇవే అంతగా నమ్మలేము అని ఉంది కదా అమ్మాయిలకి దానికి ఏ సజషన్స్ ఇస్తారు. మీరు మీరు ఇలా ఉంటే ఈవే ఇలాగే ఏ ప్రాబ్లం ఉండదు.
ఆ అదే బ్యాడ్ బ్యాడ్ కంటెంట్స్ కంటెంట్స్ కాకుండా కొంచెం కొత్తగా గుడ్ కంటెంట్స్ పెట్టుకుంటే ఆబ్ గర్ల్స్ కి కొంచెం మంచిగా పోతుంది లేదం
అంటే ఇప్పుడు మం చిగా కంటెంట్ ఉండి ఒక మెసేజ్ కంటెండ్ నుండి చేస్తన్నా గాని కొన్ని బ్యాడ్
ఆ అట్టాట్టప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని వల్ల ఏమవ్వదు. దు. అటాంటప్పుడు ఎవరో ఒక టెన్ ఫైవ్ మెంబెర్స్ అలా కామెంట్స్ ఇస్తారు అంతేగాని పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు.
అప్పుడు వాల్ని అంటే టెన్ ఫైవ్ మెసేజెస్ కూడా అమ్మాయిలు ఎక్కువ హార్ట్ కి తీసుకు కుంటారు కదా
అన్ అది మనమేం చేయలేం అనమాట. అది ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా చానా జరుగుతూ ఉంటాయి అవన్నీ లైట్ తీసుకోవాలంతే
అంటే పట్టిచ్చుకుంటే ఎక్కువ ఫీల్ అవ్వాల్సి వస్తుంది దాన్నిల్ అసలు పట్టిచ్చుకోకూడదు.
లేదు ఇంకా ఎక్కువ గిల్టీ అనిపిస్తే అట్టాంటోళ్ళు అకౌంట్స్ వాడకుండా ఉంటే మంచిది.
ఓకే. అంటే సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్ చేస్తన్నారు వాళ్ళు తప్పు కాదు కాని మేం వాడకు అంటే
అంటే మీకు గిల్టీ ఫీలింగ్ ఉంటే అమ్మాయికి అది వే మన వల్ల కాదు అని మీరు తీసుకోకుండా ఉంటే అట్టాంటోళ్ళు పెట్టుకోకుండా ఉండడం మంచి ది. ఇంకొంచెం బోల్డ్గా ఆ ఏం వచ్చినా పర్వాలేదని కొంచెం మూవ్ప్ అని అయ్యే వాళ్ళకి ఇవి కొంచెం బెటర్గానే ఉంటది.
కొంత మంది అబ్బాయిల్ ఫేక్ అకౌంట్సే అమ్మాయిల్వే యూస్ చేస్సా వేరే వాళ్ళకి ఛార్జ్ చేస్తే అమౌంట్ తీసుకోవడం. ఇలాంటివేమన్నా మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు గాని
మా ఫ్రెండ్ సర్కిల్ల్లో లేదు గాని నేను చూసానట్టాంటివి. అబ్బాయిలే కానే కాదు అమ్మాయిలు కూడా అలాంటివి ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో
మ్
అలాగా మా ఫ్రెండ్కి జరిగిందని విన్నానంతే నాకైతే నేను ఎప్పుడు చూడ
వాళ్ళు అలా చేసినప్పుడేమన్నా సైబర్ క్రైమ్ అలాగేమన్న
సైబర్ క్రైమ్ అంత వరకు పోలేదు గాని అంటే అబ్బాయికి లవ్ ప్రపోస్ చేసినట్టు నేను ఇష్ట బడ్తున్నాను నిన్ను అది ఇది అని కొంచెం ఆ ట్రాప్ చేసినట్టు అలా చేస్
ఉ ఓకే అండి మీ మీ ఫ్రెండ్ మాత్రం ఉ ఎక్కువ ఎక్కువ ఏమన్నా ఇబ్బంది పడ్డాడా
ఆ ఆ అబ్బాయి నిజంగానే అది నమ్మి ఇన్వాల్వ్ అయిపోయాడు. మళ్ళా మేము అది బాగా చూసి ఎంక్వై చేసి అతనికి చెప్పా మన్మాట అట్లా అది ఫేక్ అని చెప్పి మళ్ళా లైక్ తీసుకున్నాడు.
మ్. ఇలాగా సోషల్ మీడియా ఇలాగ చాలా వరక్
మ్ చాలా వరకు ఉంది. ఎంతయితే మంచి జరుగు
ఇప్పుడు వచ్చింది కదా దాని వల్ల మీరు మంచిదనుకుంటున్నారా లేదంటే చెడ్డ అనుకుంటున్న డ్రా
ఏందండి.
ఏ ఐ ఏఐ
ఆ ఏ ఐ గురించి కొన్ని మంచి ఉన్నాయి. అది కొన్ని ఫ్యూచర్స్ బాగా యూస్పుల్ అవుతుంది మనకి ఆఎడి ఎడిటింగ్ లో గాని మిగతా మిగతా వాటిల్లో అవి కొంతమంది ఫేక్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఆ వితౌట్ బడ్రెసెస్ త చేయడం గనీ అని అట్లా కొన్ని కొన్ని ఫ్రాడ్ గా చేస్తుంటారు అలాంటి వాటికి అవి ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట
ఇప్పుడు ఏఐ ఏఐ చూస్తాము అందులో ఏది ఫేక్ ఏది రియల్ అని తే తెలుసుకోలేనంతగా కొన్ని వస్తున్నాయి
ఆ అవి వెబ్సైట్ తో లింక్ప్ అప్పు అయి ఉంటుంది అంటే మొబైల్ స్తా చేస్తే ఫేక్ అని తెలిసిపోతుంది అది ఈజీ కనిపేట్ టేస్తారు అలా కాకుండా సిస్ సిస్టంలో దానికంటూ ఒక వెబ్సైట్స్ ఉంటాయి ఏ జనరేట్ర్కి
ఉ
అట్లు వాటిని బేస్ చేసుకొని చేస్తే అది మనం కనిపెట్టలేము అనమాట అది ఏఐ ఆ రియల్ అని చెప్పి
ఉ దీనివల్ల వర్క్ చేస్తున్న వారికి ఫ్రెషర్స్ కి అంటే వాళ్ళు వర్క్స్ కూడా ఎడిటింగ్ వాళ్ళు
ఆ వాళ్ళకి చనాా యూసెస్ అవుతుంది అనమాట మూవీస్ గానీ ఎడిటింగ్ గాని
ఆ అంటే ఫా కొంతమంది హ్యూమన్ బేసెస్ కాకుండా ఇలాగా యా యాప్ బేసస్ వర్క్ తీసుకుంటే ఉ దాంట్లో ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ అలా అంటే లాస్ లాగ అయిపోతుంది కదా
అలా ఏం అవద్దండి ఇంకా వాళ్ళకే బెటర్ అనిపిస్తుంది దీంట్లో ఏఐ యూస్ చేసుకోవచ్చ అని చెప్పి కంటెంట్ వదిలినారంటే
ఆ అంటే ఇప్పుడు నేను చెప్పడం ఎలాగంటే ఇప్పుడు నాకు ఎడిటింగ్ వచ్ చ్చు ఇప్పుడు మీ ఒకటి ఏదన్నా ఎడిట్ చేయని నాకు చెప్పగ చెప్పేదానికి నేను ఒక వర్కర్ ని
అన్
వచ్చి ఎడిట్ చేస్తాను అమౌంట్ మీ దాన్ని బట్టి అమౌంట్ నేను ఇంత అని అడుగుతా మీకు ఓకే అంటే మీరు నన్ను హైర్ చేసుకుొని ఎడిట్ చేయమంట టారు ఇప్పుడు వచ్చంది దా దాని వల్ల మీరే ఎడిట్ టింగ్ చేసుకొనిస్తే నాలాంటి వాళ్ళు ఎలాగా
ఆ అట్టంటి వాళ్ళు ఇంకా కేసు పెట్టుకోవాల్సిందే ఏఐ వల్ల మేము లాస్ అయితున్నా ము అని చెప్తే వాళ్ళ ఏదో ఒకటి చేస్తారన్నమాట ఉ అలా జరుగుతాయి
ఉ ఇప్పుడు రాప్
ఉ ఇప్పుడు మూవీస్ పెట్కోండి ఇప్పుడు మూవీస్ కొన్ని వైరల్ అయ్యి అయిబొమ్మ అట్లాంటి వాటిల్లో వస్తున్నాయి దాని వల్ల మేము లాస్ అవుతున్నాం అని చెప్పి కేసు పెట్టారు ఇప్పుడు అది ఆ వెబ్సైట్ లేకుండా చేస్తారు అలాగా ఇప్పుడు ఏఐ యూస్ చేసు కొన్ మా యాప్ యూస్ యాప్ లో చేసుకునిస్తున్నారు మా దగ్గర టం లేదని వాళ్ళకి కేస్ పెట్టారంటే ఇప్పుడు వాటిని కూడా ఆ జన్యున్ అయితే వాటిని కూడా బ్యాన్ చేస్తారు అనమాట
ఓకే ఓకే సీరియస్ అయితే అవి కూడా బ్యాన్ చేసేస్తారు ఉ ఓకే అండి మీరు ఇవన్నీ బాగా తెలిసి పెట్టుకున్నారు ఇది మీరు ఎఫ్బి అంతా ఎలా యూస్ ఎఫ్బి అంతా యూస్ చేస్తారా
ఆ చేస్తానండి
మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉన్ గా అన్నోన్ పర్సెట్ తో చాట్ చేసి ఫ్రెండ్షిప్ బిల్ చేసుక్
ఆ చేస్తాను అంటే ఎక్కువ చేయ్యను అన్నం పసంతో
ఉమ్
ఉమ్ ఆ అట్లా కూడా అతను కూడా మాకు తెలిసిన ఓళ్ళకి తెలిసినట్టు ఉన్ మళ్ళీ
ఓకే ఓకే
ఆ నేని అన్నోన్ పర్సన్ గా ఎప్పుడు
ఓకే ఓకే ఇలాగ మీ సిస్టర్కి గాని మదర్కి గాని
ఆ వాళ్ళక్ టచ్చ్ ల్లో ఉంటే నేను టచ్ అవుతాన్ అన్నమాట
అంటే నేనేం అడుగుతున్నానంటే మా సిస్టర్కి గాని, మదర్ గాని ఇంకెవరన్నా మీక్ తెలిసిన గల్స్ కానీ అలాగా సోషల్ మీడియా వాడటం తప్పు
నేన్ తప్పు అని నేన్ చెప్పటం చెప్పను.
ఉమ్
కొంచెం చూసి యూస్ చేసుకొన్నండ
అడ్వైస్ ఇస్తారు ఓకే ఓకే ఓకే ఓకే అండి. ఇంకేంటి ఇంకేమన్న చెప్పాలనుకుంటున్నారా?
ఉమ్ మీకే ఎవన్నా డౌట్స్ ఉంటే ఇంకా ఆడగ్ చు నేనే చెప్తాను.
ఉమ్ అంతే అండి న నేనైతే అడగాల్సినవంటివన్నీ అడిగాను. నాకు తెలియనివన్నీ నేను తెలుసుకున్నాను మీ ద్వారా
ఉమ్
ఉమ్ మీరింకా ఇలాగ్ సోషల్ మీడియాలో టెలిగ్రామ్ ఎలా యూస్ చేస్తారు.
టెలిగ్రామ్స్ కూడా నేను ఎక్కువగా చ్ అంటే న్యూ కంటెంట్స్ గురించి స చేస్తూ ఉంటాను. యాప్స్ గాని ఇట్లా మనీ ఎర్నింగ్ కోసము వచ్చే యాప్సు
ఇప్పుడు మనీ ఎర్నింగ్ యాప్స్ అన్ని క్ చాలా వరకు ఫేక్ ఉన్నాయి కదా దాంట్లో మీరెం
కున్నాయి వాట్లో కొన్ని అంటే వాట్లో రేట్ టింగ్స్ న్ బట్టి నేను సర్చ్ చేస్తూ ఉంటానన్నమాట
ఓకే ఓకే
ఫేక్స్ అని తెలుస్తాయి కొన్ని ఆ రేటింగ్స్ ని బట్టి అవి ఫేక్ కాదని తెలుస్తుంది. అవి లేదా అవి కాకుండా ఆప్స్ బెస్ చేసుకొనీ మనీ ఎర్నింగ్ కి వస్తాయి. కదా అటాంటి వాట్ టికి ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటా లేదంటే ట్రేడింగ్ యాప్స్ వస్తూ ఉంటాయి.
ఉమ్
అది ఫ్రెండ్స్ సజెషన్స్ ని తీసుకొని ట్రేడింగ్స్ యాప్స్ చూస్తూ ఉంటాను. ఆ మూవీ బాక్సు సెర్చ్ చేస్తా. అలా ఉంటాయి అన్నమాట అలా ఎక్కువ టెలిగ్రామా యూస్ చేస్తాం.
ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాలిబుల్ టైం నా